థర్డ్ బిట్స్ అ వినిపిస్ వస్తుంది. ఇందాక డిస్కనెక్ట్ అయిన చూపించింది ఇంకొకటి రింగ్ అవుతాంది గాని యాక్సెప్ట్ చేసినట్టు రాలె
అయ్యో లేదు లే అసలు ఫోన్ రెడీగా పెట్టుకొని వచ్చి కూర్చనీ ఉన్నాను.
అది ఏమ్ ప్రాబ్లమో
నాది అప్పుడు మీతో రెండు కాల్స్ ఇప్పుడలాగే అయ్యాయి గదా ఇక రోజానే ఆవిడతోటయితే మొత్తం ఫోర్ కాల్స్ తనతో
అయ్యాయో
రెండేమో ట్వంటీ త్రీ సెకండ్స్ అలా వన్ మినిట్ లోపు రెండయితే ఓ అసలు ఆమె లిఫ్ట్ చేయలేదు అసలుకి
హ్మ్
హ్మ్ ఇంకా అది క్ అడిగ్ తేనెన్ వెళ్లి చేస్తున్నాను మీరు మాట్లాడట్ లేదు అంటుంది. ఇంకేమో అర్ధం కాలేదు అప్పుడప్పుడు అప్ ఏమన్న అట్ల అవుతుదో ఏమో మరి
ఆహా ఆ అవునండి. ఇందాక డిస్కనెక్ట్ అంటే కాల్ సరిగా కలవట్
అన్నా అయ్యో
సరలేండి ఇప్పుడు ఇది కాల్ అయిన
ఇది మాట్లాడండి. చూడండి ఇంకోకాల్ ఏమైనా ఉంటదేమో దింతోటే ఫైవ్ అనుకుంటా కదా ఉమ్ ఆ తిన్నామండి ఉమ్ తిన్నాను పిల్లలకి పెట్టాను. ఇప్ ఇప్పుడే పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి కూడా పెట్టాను.
ఆ
ఇంకా ఇలా వోచ్చికూ
ఏం చేస్తున్నారు పిల్లలు?
ఆ బాబు ఆల్రెడీ తినసాడు. బా బాబు, మా వారు తిన్నారు. పాప పాప వాళ్ళ ఫ్రెండ్ కి ఇందాకే పెట్ ట్టా వాళ్ళు తింటున్నారు.
సరే సరే ఉన్నార ఆడు
ఆ ఆడుకుంటున్నారు ఇంగా హాలిడేస్ వస్తే ఇంకా ఇంతే మీ పిల్ పిల్లలు ఏం చేస్తున్నారు?
ఓ ఒకడు కూర్చోనున్నాడు, ఇంకొకడు వన్ ఇయర్ కదా. వాడు మా అమ్మ మా అమ్మ వచ్చింటే మామ్మ చూసుకుంటాను.
ఓకే ఓకే ఉండండి. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే హెల్ప్ ఫుల్ గా ఉంటది ఇంట్లో.
హు మీరెం
హ్ నేను బీటెక్ చేస్ సా అండి. ఇంజనీరింగ్ చేసా ఊ
కంప్యూటర్
ఆ ఓకే
హ్
ఇందాకే వాణి కాల్ చేసారు. అంటే కట్ చేసి సా కదా అని నేనే మళ్లీ కాల్ బ్యాక్ చేసా. ఇంకా తను వా ఓన్లీ వాలిడేషన్ టాస్క్లే చేస్తాను, ఇంకా కాల్స్ చేయలేను కష్టము పిల్లలకి బాగోలేదు అన్నారు పాపం.
ఆ ఆ ఆ
గోలేదంట పిల్లలకి. వరుసగా వన్ అండ్ అఫ్ మంత్ నుంచి ఫీవర్సు
హ ఈ మధ్య ఎందుకండి పిల్లలకి గాని మెయిన్ పిల్లలకె మా అప్పట్లో చూసినప్పుడు వాళ్ళు అం టే ఆ మ్యారేజ్ కాకముందు అంత పిల్లలు చూస్తా ఉంటాం కదా ఫీవర్ ఫీవర్ అనేదిలె ఉండే పిల్లలకి ఎందుకు కంటిన్యూకి టూ టైమ్స్ వస్తాది పదైదు రోజుల, పది రోజులకి ఫీవర్ అనేది వచ్చేస్తనే ఉంది.
ఎందుకో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అనుకుంటాండి. కరెక్ కాయ ఏదో ఇట్లా నూరు క్రీమ్ ఏదో రాయమంటారు నోటికి
న్నాము అయినా కూడా హోమ్ రెమెడీస్ పెద్దలు చెప్పేది కూడా చేస్తున్నాము అయినా కూడా ఒక్కొక్కసారి అది ఎందుకో వాళ్ళకి స అంత తట్టుకోలేకపోతున్నారు
అదే అదే పాపం ఇప్పుడు సీజన్ కూడా మనలాగలేదు లేండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఒక రోజు వర్షం అంటే ఒక రోజు ఎండ అంటే ఎలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది
మాకు అసలే ఎక్స్పీరియన్స్ లేదు ఏం బంధువులు పిల్లలు గానీ పక్కన అక్కన బ తన ఘన మనేత్ కొనింది లేదు పోయింది లేదు ఇప్పుడు మా పిల్లల్తో బాయ్
ఇంకా భయం ఏస్తుంది అందరికి ఉంటదండి మా పిల్లలకి కెతే అసలు్య ఎ ఎప్ ఎప్పుడు ఏదో ఒకటి ఉండేది ఫస్ యితే ఇద్దరికి ఒకేసారి వచ్చేది జరాలు అసల అం ఓ చూసుకోలే చ్ చ పోయేదాన్ని
హ్మ్ నావనీ ఒకటే మా ఆయన వెళ్ళిపోతారు షాప్ కి నేను చూసుకోవాలంటే ఇబ్బంది అ అమ్మ వాళ్ళు రావాలంటే వాళ్ళ వ్యాపారము వాళ్ళు రాలేరు అది పరిస్థితి హ్ం బా హ్ం ఈడ కూడా అంతే ఒకడికి వస్తే ఇంకొకటికి ఆటోమేటిక్గా నె
ఆ పిల్లలు కదా ఈజీగా వచ్చేస్తాది ఈవెన్ మనకు బాలేకున్నా హ్ం ఇంకా పాలు పా మెయ్య పాాల ఏనా లేకపోతే డబ్బా చెప్పాలా అండి
లేదు మాది
అంతే మనమే ఇవ్వాలి ఎందుకంటే కనీసం ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇచ్చామంటే కొంచం పిల్లలు బలంగా ంటారు అంటే ఇమ్యూనిటీ బాగుండి ఒకే
నే చిన్నోడికి కూడా అంతే ఆ ఫార్ములా మిల్క్ ఇవన్నీ యాడో తినడం లేదు వాళ్ మా వాడు అయితే ఏది ఫుడ్ తినడం లే తినడానికి ఏడస్తాడు చిన్నోడు గాని పెద్దోనైనా ఇద్దరితో ఇబ్బంది అయిపోతాంది ఎక్కువ జంక్ ఫుడ్లే కావాలన్
అదేనండి ఫ్రూట్స్ అలవాట్ చేయండి మా పిల్లలు చిన్నప్పుడు ఫ్రూట్స్ బానే తిన్నరు కా తర్వాత తర్వాత అసలు ఫ్రూట్స్ అంటే ఇప్పుడు పాప బా తినిద్ది ఫ్రూట్ అయినా అసలు ఆమె అడిగి మరి కొనిపిచ్చుకోని మరీ తినిద్ది మా బాబుకి ఏ ఫ్రూట్ తినడండి బనాన దినడు మ్యాంగో దినడు సపోటాస్ అసలు ఏది తినడు ఇంకా ఆయన ఫుడ్ పెట్ ఫ్రూట్స్ పెట్టాలంటే నరకం అదే అసలు ఫ్రూట్స్ అన్ టేనే దో వామిటింగ్ వచ్చినట్టు చేస్తాడు నమలడు వాడికి సాఫ్ట్‌గుంటే అదొక
కట్ చేసి ఇవ్వరా బాక్స్ లో పెట్టినా కూడ
ఆహా తినడండి ఇంకా నేను దోశ అని ఇట్లా గుంత పొంగనాలని బోండాలని పునుగులని ఇట్లా పంపిచ్చేస్తా శాండ్విచ్ అని ఇట్లా మాక్సిమం హ్మ్ జంక్ ఫుడ్ అంటే హ్యాప్ చిగ తింటారు గానీ ఇద్దరు పనికొచ్చే ఫుడ్ తినండ్రా అది మాత్రం తిన్రు
మ్మ్ అంతే అది మనం చేయ్ అలవాటు చేయి పోయినా బైక ఆ బైట వెళ్తారు కాబట్టి ఆ ఇతరుల పిల్లలతో ఆటోమేటిక్ అలవాటు అయిపోత్
అవును అవును వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు అది తింటున్నారు వీళ్ళు ఇది ఇప్పటికి మా పాప పది అడుగుతాది ఆ నువ్వు మాకు ఏది పెట్టావ్ మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్స్ పన్నీర్ తీసుకొచ్చారు పిజ్జా తీసుకొచ్చారు బర్గర్ తీసుకొచ్చారు అని చెప్తుంటారు అంతే ఇంకా అదే చెప్తాం అప్పుడు కొని కొనిపిచ్చుకుంటది స్కూల్లోకి పెట్టలేదు కదా మాకు ఇక్కడ కొనిపించి కొ ఇంటికి పొనాని గోల చేసిద్ది పాప
ఆహా
ఇది చదివే చిన్న క్లాసుల అయినా వాళ్ళకు మనం భయపడాల్సి వస్తుంది
అవున్ అప్పట్లో మా అమ్మా నాన్న అంటే భయపడేప్పుడు ఇప్పుడంతా ఆర్డర్ వేస్తున్నారు నాకు ఇది కావాలి మమ్మీ ఇది వేసి ఇస్తే ఆ
ఉ
నిన్న కూడా మొన్నటి వరకు కోడి పిల్ల కావాలన్నాడు మా పెద్దోడు మ్మ్ నాకు కోడి పిల్ల కావాలి కోడి పిల్ల కావాలా సరే కోడి పిల్ల తెచ్చినాడు వన్ మంత్ వరకు దాన్ని వేగినాము అది కిక్ సౌండ్ కి ఆ పిల్లిలు ఏడ వస్తాయో అనేసి ఆ ఇలా ఉండాల్సి వస్తుంది అప్పటికే ఒక్క కోడి ఎత్తుకొని ఎల్లిపోయింది పిల్లి వొత్ ఆ నైట్ ఇంకా ఆ ఒక్కటే ఉంటుంది కదా తోడులేదు అరుస్తానే ఉంది ఇంకా యడా ఎవర్ వద్దు అనేసి వద్దురా పిల్లికి కాపల ఉండలేకపోతున్న గానిత్ నితోనే ఎగలేకపోతున్నాం ఇంక వాటితో ఎట్లా రా అని చెప్పి అక్కడ డౌన్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చేశ్నం వాళ్ళకి
ఆ వీళ్ళకేమో బాగా ఇష్టం ఉంటాయి ఎందుకనో ఇట్లా జీ ఇట్లా బర్డ్స్ పెట్స్ అంటే
అవును ఇప్పుడు అదె పోయింది ఇప్పుడు ఫిష్ తెచ్చుకున్నారు
ఆ అదే మా ఇంట్లో కూడా ఉంది ఎక్వేరియం హ్మ్ మా ఇంట్లో కూడా ఉంది వీళ్ళ తె తిన్లా ఆ ఏవేవో ఫిషెస్ నేమ్స్ అవి ఇవి చెప్తా ఉంటారు కాయ ఫిష్ అంటా ఫైడర్ ఫిష్ గోల్డ్ ఫిష్ శెషార్క్ బెటర్ ఫిష్ ఏవేవో చెప్ సరె కొన్ని అయితే నాకు అసలు నేమ్స్ కూడా ఐడియా ఉండదు వీళ్ళ ఏదేదో మాట్లాడుకుంటా ఉంట టదు పిల్లలిద్దరు
చిన్న ఇప్పుడు నాకు కూడా ఎక్కువ ఇష్టం చేపలు కాని ఈ పిల్లలు కోడి పిల్లలు ఆ అలవాటు వీడికి కూడ వచ్చిందేమో
అదే అదే మంచిదే అట్ల ఉంటే ఇంట్లో కూడా పాజి టివ్ గా ఉంటది ఈ ఫిష్స్ పెంచితే మంచిది హ్మ్ పాజిటివ్ గా ఉంటది ఏమన్నా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే తీసేస్త
హ్మ్ ఆహా అది నిజమే చెప్తాన్నా మ మీరు వర్ చావ్ దే వర్క్ అయిపోయినాక వస్తవా ఏ
ఆ స్టడీ అయి పోగానే అయిందండి మ్యారేజ్ నాకు వెంటనే ఒక త్రీ మంత్స్ కె అయిపోయింది
సరే మళ్ళా జాబ్కి అట్లా ఏమి
ఆహా వెళ్ళలేదండి ఆహా నాది చదువు జూన్ లో అంటే జూన్ జూలై కల్లా అయిపోయింది జు అ ఇక్కడ హైడ్రబాద్ కి వచ్చేసి కోచింగ్ తీసుకున్నాననమాట ఒక టూ త్రీ మంత్స్ అట్ల కోచింగ్ దీస్ కుంటుంటే మా నాన్న మా చుట్టారవుతారనమాట ట మా వాళ్ళు సో అట్లా సంబంధం వచ్చింది యమ్మా నాదొకసారి చూడు అంటే చూస్ ఇంకా ఒ ఇంకా నాన్న కూడా చేసుకో అని బలవంత పెట్టారు అంటే ఇంకా నాది ఒక్కదానిది అయిపోతే ఆయనకు కొంచెం రిలీఫ్ వస్తది అన్నట్టుగా మమ్మీకి హెల్త్ బాగుండే సో ఇంకా సర్లే ఎప్పటికైనా చేసుకోవాల్సిందే మన వాళ్ళయితే తెలిసినళ్ళయితే కొంచెం మనకు ధైర్యంగుంటది కదా
ఆ లేదు లేదు వాళ్లు వచ్చినారు మావ్ ఏమా గేట్ తీసేసావమ్మా నువ్వు భలేదానివి మా స్వామి ఒక్క నిమిషం బాబు ఏడు
ఆ ఆ ఓకే స్ అయ్యో అయ్యో జాగర్ త చూస్కోండి
ఒక్క నిమిషం